హలో బాగున్నారా అండి బాగు మీరు బాగున్నారా
ఏంది ఏం లేదు ఉట్టినే ఖాళీ ఇంట్లో పని చాలా పనుంది ఇంకా చేయలేదు
ఆహా నేను ఉన్నానండి పొద్దుటి నుంచి మధ్యానం నుంచి పొద్దున్న పొద్దునది ఇప్పుడు తిన్నానండి
అ
ఇంకా పని చేయాలండి బోర్లు చాల ఉన్నాయ్
మా ఇంట్లో కూడ చాలా ఉన్నాయ ఆ పక్కన వాళ్ళు ఇంటికాడ కూర్చ తరంలోస్త ఇక ముచ్చలు పెట్టుకుంటా కూర్చున్నా ఇక కతం గిన్నెలు ఉన్నాయి బట్టటి అట్టలునే ఏడి ఆడ వేసినా ఇక
ఆహ చేయలేద ఏ ఏం పని చేయలేదా
చెయ్యాలే ఏం పని ఇగ
ఇంగ ఏం చేస్తున్నారండి
ఏంలే ఇగ ఇ వంట చేయాలే తిన్న ఆలుగడ్డ కూర మది ఆలుగడ్డ టమాట ఉ
ఆహా
పిల్లలు వచ్చే టైం అయింది స్కూల్ నుంచి
ఆహా ఈరోజు స్కూల్ బంద్ కద
మా పిల్లలకు ఉండదండి
పిల్లలకు ఉంద
హు
అయితే మా పిల్లలకి లేదండి ఈ రోజు బందాన్ని ఇంటి దగ్గరనే ఉన్నారు వాళ్ళతోనే సర్ పోతుందండి ఈ రోజు మొత్తం బాగ చికల్ చికాల్ చెతరు ఆగమాగం చెతరు వాళ్ళతోటి
ఆ చిన్న పిల్లలైతే అంతే అండి ఇగ
ఉ
కొద్దిగా కొండేండ్లు అయితే కొద్ది పిల్లలకి ఏ టెన్షన్ ఉండదు
పిల్లలు లేరండి అసలు ఒక అమ్మకు ఇంకో అమ్మకు అయ ఇంకా ఆయన మూడు
వా వాటయిత్ ఉమ్ ఇబ్బంది మస్తూ కష్టం
ఉమ్ మేం చేద్దమండి తప్పట్లేదు ఇగ
ఉమ్ ఎం కూర ఒండిరు మీరు
ఇంక నేను బెండకాయండి బెండకాయ మాకు చుట్టాలోత్తేనే నిన్న చికెన్ తెచ్చాం అది కొంచెం ఉంది బెండకాయ్ కూర ఒండనండి
ఆహ
మీరేం చెత్తారు మీరేం కూర ఆలుగడ్డ అన్నారు కద
మ్ మాకు ఇక్కడ చాలు మా ఊర్ల దోరోళ్ళు దగ్గర లో ఉంటరు వాళ్ళు ఒత్తరంట మా ఆయన ఇగ మరి రేపు ఆడ పెద్ద ఫంక్షన్ అంట అంటే కిట్టిక్ అళ్ళ దొరల్ల ఇంట్లే పెద్ద కిట్టి పార్టీ అంట ఏంటిదో
కిట్టి పార్ట అ మీరెల్తర
ఆహా నేనే నేను నన్ను రమ్మంటే నేను రానని జెప్పిన
ఇట్లాంటి చూత్తేనే మనకు తెళ్తది ఈ పార్టీలల్లా చేసుకుంటారు ఇ ఇది ఎట్లా చేసుకుంటారు అని మనకు తెలుస్తది అవన్నీ
కింద వోయి ఇగ కింద కుసోవాలే
ఆహా
ఆ ఇగ ఎవడు పోతడు ఎవడు చేత్తడు ఒంటోళ్ళు వచ్చి రంట ఇయ్యలా దొరసాని రమ్మన్నది ఒంటోల్లు వచ్చిరు హా
మ్
ఆ అయితే ఆమ్ అళ్ళ మా ఇంటి పక్కన ఒక ఆయన తీసుకురా అని తోలింది మా అళ్ళ ఇంటి పక్కన మా ఇంటి పక్కన గాదు గని అళ్ళ ఇంటి పక్కన ఆయన ని తోలింది తోలితే సరేలే అన్నగాని నీను ఏడ పోత వావ్వో అయినా అడ పని మనిషి కుడా ఉంది
అవునా
మ్ పా గిన్నెల రుద్ది ఇల్లు ఉడిచి గిన్నెలు ఆకిలు ఉడిచి ముగ్గేయ్యడానికి ఉంది గని ఎందుకు రమ్మన్నదో మరి వెల్లిపాయలు గిట్ట తియ్యాల్నో ఎందుకొ గని ఇగ మా బాబు ఈ రోజు ఇంట్లనే ఉన్నాడు అండి ఆయనతోనే ఉన్నాది పని ఇగ నేను ఎట్లా పోతా
అదే లే చిన్న బాబులు ఉన్నప్పుడు ఎట్లా పోతారు మీరు మీరు కుడా పోలేరు
ఆ ఆ అళ్ళేమైనా రాలేదని ఇగఫీల్ అయితారు గని కానీ
మ్ సర్లే
మ్ యాటన్ గిట్ల కొన్నాం మా ఇంటి పక్కనోళ్ళ కాడా ప ఎంత్ పది వేలో ఎంత పెట్టి కొన్నాం ఈ రోజే ఇచ్చినమ్ ఆయనే కొనుమని చెప్తే ఆ దొరఅయినే మీమే కొన్నాం
నువ్వే బేరం చేసివా అండి
ఆహ మా ఆయనే అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు చూశిపోయిండు
మ్ అదే ఉందా
ఆ
అయితే రేపు వెళ్తారా మీరు కిట్టి పార్టీకి
పోను నేను పోవాల్నో పోవద్దో ఆ మా ఆయనొచ్చినక చెప్తడిగ ఆ నను అయితే రానన్ చ్ నీను పోను అసలు సామాన్యంగా నాకు పోబుద్ది కాదు
అదేలేే
మ్ ఇగ ఆళ్ళ కింద కింద కుస్ సోడం ఆ అంత నాకు నచ్చదిగ ఇగ బిర్యానీ ఆట అన్ని అప్పలు ఇయ్యలా అప్పలని ఇగ స్వీట్లు చేసిరట ఇయ్యలా అన్ని అప్పాలు చేసిరట మా ఆయన చెప్తాండు పోన్ల పోతే ఏమైంది పిల్లలకి కొన్ని పెట్టు కదా అంటే అప్పల కోసం నీను పోనుఅన్న
మంచిగానే అన్నారు
ఆ
అప్పల కోసం ఈ పిల్లలను వదిలు పెట్టుకొని అడ కూసుంట్ర
అడా అప్పలి ఇ సీట్లు రెండు ఐటెలు సీట్లు చేసిండటా ఆయనే ఒకటేమో ఇది ఏదో ఉంటదిగాద ఏదో ఇది ఏదో చేస్త తీయ్యగా ఉంటది తెల్లగా ఉంటది ఇది మిఠాయి లాగాంటంది అదిక్కటి చేసిర్దట లడ్ డ్డు చేసిరాట మరిగా ఇప్పుడు ఏం చేస్తార్రో సుట్లు చేసుకుంటారా ఇక వంటాయిన వచ్చిండు గా వేరే ఊరు నుంచి వంట ఆళ భర్త భార్య వచ్చిరు
ఉహు
ఉ అన్ని ఐటెంలు చేపిచ్చుకుంటారు మంచిగా ఇగ చికన్ పకోడి లు చేత్రారు చికన్ పకోడి బిర్యానాటా రేపు ఇక బాస్మతి బియ్యంతో అ అన్ని ఐటెంలు చేసుకుంట మటన్ నలభై మంది వస్తారంట హైదరాబాద్ నుంచి
అవునా అయ ఏ దోరలండి పెద్ద దొరల చిన్న దొరల ఇంట్లు ఉంటరు కదా
మా చిన్నది మా ఉల్లే పెద్దోళ్ళగా చిన్నోళ్ళు ఎక్కువ చిన్నోళ్ళ కాడ ఇంపార్టెంట్ ఇక పెద్ద ఆయన్న ఎవలు కేర్ చేస్తా లేరు ఎక్కువ
ఉహు కేర్ చేయర ఎవరు
అంటే కేెర్ చేయర్ అంటే ఇక పార్టీలప్పుడు చెతరు కాగానీ ఇక ఉట్టప్పుడు ఇవన్నీ ఉండేవా ఇట్లే పార్టీ ఉంటది ఇల ఎలక్షన్ల అప్పుడు ఆయన్ను దగ్గర తీస్తారు పోరగాల్లు
ఇగ నచ్చవాయనాకు
ఆ అళ్లా భార్య అక్కడ హైడ్రావాల జాబ్ చేస్తది లక్ష రూపాయలు
ఇన ఎల్లడా హైదరాబాద్కు
పోడు ఆయన ఎప్పుడో ఒకసారి పోతాడు ఇన్నే ఉంటాడు ఇగ ఓ పని ఆమె లేదు ఏం లేదు కాని పొరగాల్లే పోయి మాఊల్లే మగ పొరగాల్లె పోయి అదో ఇదో వండి వత్తరు
వామ్మో మోగాపోరగాల్లే పోయి వండి అత్తరా
పని మనిషి ఉంది ఇప్పుడు కిట్టి పార్టీ చేసేటోళ్ళకి ఇగా రోజు వాళ్ళు ఉన్నా లే కున్నా ఊడిసి సల్లి అత్తది
అవునా ఇక ఇల్ ఇల్లు నీటి గుంచుకోవాలని
కుక్కుంటది ఆ కుక్కకు వండి పెడతారు
ఉమ్ కుక్కనే ఉంటది ఇగా వాళ్ళు ఉన్నా లేకుం
ఆ
పని మనిషిదే బాధ్యత హ ఆ పనికి మనిషికి ఎంత దొరుకతది శాలరీ
అమేకా ఎంతో సంవత్సరానికి ఎంతోన్నార అంట ఇరవై ఐదు వేలు అనిట ఆ నెలకి నాలుగు వేలు అంట
ఓన్లీ కుక్కనే చూసుకోవడంమేనా ఇగ
ఊకాలే సల్లాలే మళ్ళ కుక్క పండుగనప్పుడు ఇల్లంత ఉడువాలే కా డగాలే ఇగా ఒకప్పుడు మా అత్త కూడా చేసింది
అవునా
ఆ మా అత్త చేసింది యటు తెలుసు నాకు ఇగ ఇప్పుడు జేత్తను మా అత్తా మూడే
ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకుంటే మీరు ఎళ్ళారా
ఏ నేను ఎందుకు పొయినా మా అత్తకి బాలేకుంటే అసలే పోలే నేను ఎన్నడూ పోలే గాని ఇల్ళు మా అక్కడ హైదరాబాదులా ఉంటారు కదా దోరొళ్ళు అళ్ళు అళ్ళు వచ్చినప్పుడు కలుతనికి పోతే చూసేదాన్ని నేను అసలు ఫాలో చేయాల అళ్లింట్లో ఉమ్మ్ కాపోతే హైదరాబాదులా
అట్లానే అంటలేను కానీ హెల్త్ బాలేనప్పుడు కొంచెమందికి శాలరీ పోతది ఏమోని అన్నట్టుగా చూ ఉంటారు కదా
అదేగాని ఇగ హైదరాబాదుల అయితే హెల్ప్ చేసేది పనామే రాకుం టవొ దేనికైనా కని ఇక్కడ చేయాలే
ఆహా హైదరాబాద్లో కూడా మీరు అక్కడ దొరోల్ల కానే ఉంటారా
ఆహా అప్పుడు కొత్తిల్లు కట్టుకుంటాళ్ళు ఆ ఇళ్లలో పోతాంటే మాకు దట్టలు పెడతారు రమ్మం టే పోయినాం పోతే ఇగ ఆమె ఆమె ఒకరోజు జరం ఇక రా రాకుంటే ఇగ వంటలొళ్ళు మళ్ళా ఇయళ్ళా వచ్చినొళ్ళు అయళ్ళ వచ్చిరు
ఉమ్మ్
సరేలే అని ఇగ ఐదే
హైదరాబాద్ల ఎటు సైడ్ ఉంటారండి
ఇది చాల్ అవతలా బోడు బోడు ఉప్పల్ అవ ఎదో ఊరు ఉంటది అవ్ ఆ అడ కట్టిర్రు మూడు అంతస్తులు బిల్డింగ్ ఆ సొంతిల్లే
ఎన్ని అంతస్తులు
మూడు అంతసులు
మ్మ్ఉహ్మ్
మొత్తం ఇంటి ఫైనుండి అంత కిరాయిలకి ఇచ్చేటట్టు లేదు ఇంటి నుంచి మెట్లు మొ త్తం అళ్ళే ఉంటారు ఇగ
ఏది సినిమాలో చూ
ఆ అసలు మస్తు చేసిరు మొత్తం మళ్ళా ఈ రాగి బిందెలక్క పెట్టి రాగి బిం దెలలా మీద ఇత్తడి బిందెలలా పెద్ద పెద్ద కోలకుంటదల్లా పెట్టి చెట్లు ఫ్లవర్స్ లాగా మస్తుంది ఇల్లు అయితే ఆ ఇం ట్లే నుంచే మెట్లు ఆ మెట్ల సాయిగా స్టెప్ స్టెప్కు పూలు అన్నట్టు మంచి గట్టిది అసలు అట్ట ఎవళ్లు కట్టుకుంటరో ఇక్కడ
ఊళ్ళె కూడా ఇట్లనే ఉందండి ఎన్నంతస్తుళ్ళు ఊళ్ళో మరి
ఊళ్లో పల్లెటుళ్లో ఎక్కనే ఉంటది అంత మంచిగా ఉండదు కాపోతే రెండు అంతసు
ఆహా పల్లెటూరులో ఎట్లుండ ఎట్లుంటదో అట్లేనే ఉంటది ఇగ సి టి వాటికి మంచిగ కట్టుకున్నారు
ఇంగదే
ఆ ఏంటండి హలో
హలో
ఆ చెప్పండి ఏంటిది
అది పాత కాలం లో కట్టిన బిల్డింగ్ అది
ఆహా వాళ్ళ తాతలు ఉనప్పుడు కట్
ఆ అప్పుడు కట్టిన బిల్లింగ్ అది
హూ హమ్ మీరు ఫోన్ మాట్లాడుకుంటేనే కానీ అది చిన్న చిన్న పనులు అయితున్నాయండి పక్క బట్టలన్ని ఇయాల పిండేసి పిండేసామండి ఇగ ఇయన్నీ మడత పెడుతున్నా గ్యాస్ తుడిసాను
ఆ
ఇగ చిన్న చిన్న పనులు చేసుకుంటా ఫోన్ మాట్లాడుతున్నా
గ్రేటే అండి మీరు నేనే ఏమి పని చేయకుండా కూర్చున్నా
గ్రేట్ ఏం లేదండి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి చేస్తున్నా
అదే నేం పని చేయలే నాకు పని ఎక్కడి దక్కడనే ఉంది మా తే అసలు ఏ మాత్త కూడా ఏం పని చేయలే ఆడనే కుసుంటధి
ఉం ఇంగ మీరు మీరే వెళ్ళి మీరే చేసుకోవాలి మీరే ఉండాలి మీరే చేయ
ఆ నిన్న గీతది పప్పు వండితే ఆ పప్ప అని మా ఇంటి పక్కన వోళ్ళ ఇంటి పోయ అట అన్నం అడిగీతే అల్లు మొన్న నిన్నగడ సావు కాడ మా ఇంటి ప గడ మాదిగా నళదచ్చుకుంటారు కానీ సావు కడ చెప్తాంది పది మందితో ఏమ అవసరం ఏమ దీనుడు
పది మందితో చెప్తాను ఆహ సరేలేండి మరి ఉంటానా సరే అండి ఆ